మ్మ్
ఏం మన్నా బుక్స్ ఎక్కడ పోయినాయె ఏమో అక్క యా రోజు అయితే చాలా సేపు చూసిండ్రు సారు నేను కూడా చూసిన టూ డేస్ ఏమో చెక్ చేసిను ఆ దొరకలే ఇంకా
ఇగ ఉండాయి ఎందుకంటే ఫస్ట్ మన
మ్మ్ ఆ
ఆ సారు ట్రాన్స్ఫర్ అయిపోయిండు అయి వాళ్ళు భద్రంగా ఉంచితే ఉండే మళ్ళా కొత్త కొత్త కొత్తళ్ళు వచ్చిండు మ మా వాళ్ళకు తెలియదు
ఇప్పుడు ఉన్న సార్ వచ్చేసి లాస్ట్ లాస్ట్ ఇయర్ ట్వంటీ ఫైవ్ డిస్
అవునవును ఆ సారు రేకుండా కూడాను అ అక్కడ నుంచి వ వచ్చిండంటా సార్
ఓ అది అయితే ఇక సార్ అన్నారు నాకు కూడా అంత ఏం తెలిదమ్మా నేను కూడా ఇంత అంటే ఇప్పుడు నువ్వు వచ్చినందుకు నేను చూస్తున్నా కాని లేకపోతే నేను కూడా చూడాక పోవు ఇగ అంటావు అవసరం ఏమి ఉండదు కదమ్మా ఇట్ల ఎవరన్నా వస్తేనే మేము అది చూస్తాము రాని కో రా రానప్పుడు ఎట్లా చూస్తాం అనుకుంటా అన్నారు
ఇగ అంత దొరుకుడు కష్టమే
మ్మ్ కష్టమే మరి ఎట్లా ఒకవేళ మనము సెవెంత్ క్లాస్ మేమో కావాలి అనుకుంటే ఎట్లా తెలుస్తాది అక్క వస్తాయ అంటవా ఎక్కడన్నా ట్రై చేస్తే హ
సెవెంత్ ఎక్కడ వస్తాది రా మన స్కూల్లోనే ఇక పాత స్టాక్ మొత్తం వెతకాలి అక్కడ పోయి ఉండి వెతుకుతే మనవి ఉంటాయి ప్రోగ్రెస్ కార్డ్స్ ఉండకుండా వాళ్ళు రిజ రాస్తారు కదా అప్పుడు మార్కులు మేమో రిజిస్టర్ లేదో రాసేటోళ్ళు కదా నా
అవును అవునవును అదే రిజిస్టర్ బుక్ అంటే మనమ్మ
ఆ రిజిస్టర్ మన ఇయర్ ఏ ఇయర్ అయితే మనకు సెవెంత్ బోర్డు అయిందో ఆ ఇయరు చూ అయితే టూ థౌజండ్ ఫోర్ అనుకుంటా నాది ఫోరో
అవున
అయ్యో
మ్మ్ మీది మాది వచ్చేసి ట్వంటీ సిక్స్ అదే సిక్స్ టూ థౌసండ్ సిక్స్ సో మీరు మా కంటే మీరు మా కంటే ఒక టూ ఇయర్స్ సీనియర్ కదా
ఆ అదే మా నాకు గుర్తుంది ఫోరో మరి ఫైవ్ అనేది
ఉ ఊ అయితే సార్ చూసేది కాకపోతే మేకపు దొరకలేదిక
అనుకో ఐ ఆర్ రిజిస్టర్ లో అందరి పేర్లు ఉంటయి.
అవునవును
ఆ పేర్లను బట్టి దాంట్లో ఎంట్రీ చేసి ఉంచుతారు అప్పుడు అంత ఇదేం లేదు ఉండేగని క్వాలిఫైడ్ అని అన్ని అన్యువల్లీ అన్ని మార్కులు ఇగ మనం ఆన్యువల్ ఎగ్జామ్ రాస్ న్నట్టే గని వాళ్ళే కదా పేపర్ దిద్దేది, మీ అప్పుడు బోర్డు ఉండేనా మీకు
మాకు బోర్డు ఉండే అక్క, అదే కదా అందుకే కదా నాకు
అదేం మా బోడు ఉండేగాని అది మేమో అంత నాకు ఐడియా లేదు.
ఊ నాకు నాకు తెలిసి నాకు అనిపిస్తుంది కదా, ఇక్కడి మెమో తీస్ కొనెళ్లి అక్కడ మన జడ్ పి స్కూల్లో ఇచ్చినమేమో అనిపిస్తుంది.
అప్లికేషన్ పెట్టి ఇస్తారు కదా.
ఇస్తరు కనీ ఊక ఇద.
వెళ్ళ వెళ్ళి చూడాలి. మరి గిట్ల గిట్లా అంటూన్నారు ఇచ్చామా అప్పుడు మాక్ గుర్తులేదు. అని ఒక అప్లికేషన్ పెడితే వాళ్లయి రిజిస్టర్ వెతికి చూస్తరు ఉంటేమో ఇస్తరు, లేకుంటే లేదని చెప్తరు. మన ప్రయత్నం మనం చెయాలె ఫస్ట్.
అంతే అంతే అ అనుకున్న నేను మొన్నే ట్లో ఆ ఆ మధ్యలోనే అప్లై చేసేటప్పుడేనే వెళ్ళి అప్లికేషన్ పెడదాం అనుకున్నా. కాకపోతే స్కూల్ లేకుండే కదా. ఇంకా హాలిడేస్ ఉండే కదా.
ఇప్పుడు వెళ్లి టైం ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళి అడిగి రా, గిట్ల గిట్లా సారు మరి స్తారా ఉంటాయా అడూ లేవు అంటేమో ఏం లేదు, ఉన్నాయి అంటే మనం ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి, అప్లికేషన్ పెట్టుకుం ఆళ్లు మనం అంటే వాళ్ళు వెతికి ఉంటే ఇస్తారు.
అవునవును యాక్చువల్లీ మనం మెమో అక్కడికి తీసుకెళ్లినమా లేదా అన్నది. కూడా మనకి క్లారిటీ కావాలి, ఆ లేదా అదే అదే అదే అక్క అసలు తీసుకెళ్లినమ లేదా అన్నది కూడా డౌట్ నాకు కూడా ఏమనిపిస్తుంది అంటే టీ సి తీసుకెళ్లినం బోనాఫైడ్ తీసుకెళ్లినం
అంతే
అంతే ఆ బోనఫైడ్ కూడా జిరాక్సు ఆ జిరాక్స్ తీసుకొని వెళ్లి అక్కడిచ్చినం, టీ సీ అయితే వరిజినల్ ఇవ్వాలి. బోనఫైడు వచ్చేసి జిరాక్స్ తీసుకున్నాం కావచ్చు, మరి మా చినమో ఎక్కడ
ఒకసారి వెళ్ళాల్రా స్కూల్కి కెళ్ళాలి. స్కూల్ కెళ్ళి ఒకసారి టచ్ చేస్తే మనకు కూడా ఆయ తైలని మరచపోలేదు ఎప్
ఉహు ఊ ఇప్పుడు మనం వెళ్లి గా అడిగిన కొత్త మేడం వాళ్ళు, కొత్త సార్ వాళ్ళు అయి ఇక్కడ ఈ స్కూల్లో ఉన్నట్టు సార్ ఉంటే కొంచెం మంచిగా అర్థం చేసుకునే సార్ ఉంటేమో పర్లేదు ఇస్తారు లేదు అని అంటే మీదప్పటిది ఇప్పటిది
ఒకరిద్దరు ఎవరన్నా ఉంటే మంచిగానే చెప్తారు ఎందుకంటే మా బుజ్జుబాయిది కూడా తీసి తెచ్చుకున్నాం ఎప్పుడుదో కదా అప్లికేషన్ ఇయర్ గుర్తుండ ఇయర్ గుర్తుంటే రాసిస్తే వాళ్ళు వెతికి ఇచ్చిండ్రు
అవునా ఎక్కడి దాక
ఫిఫ్త్ క్లాస్ దో ఏ క్లాస్ ఓ తెల్వదు జెడ్ పి ల ఫిఫ్త్ క్లాస్ ఆ ఫోర్త్ తీసుకొచ్చనా లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయరే తీసుకొచ్చిన
అవునా ఉందే నన్నరి అందునా ఏంటి దంటే నెంబర్ గుర్తుండాలి మనకి అందుకే నంబర్ గుర్తుంటే అవును ఆ నెంబర్ గుర్తుంటే మంచిగా
ఇగ అడ్మిషన్ నెంబర్ ఎవ్వరు గుర్తుంటాది చెప్పు ఇయర్ ఇయర్ గుర్తుంటే ఈయర్ రిజస్టర్ చూసి సరు ఆ ఇయర్ చెప్పింది
ఆ అవునా అయినా ఎప్పుడు ఏమ్ అవసరం అక్క మరి
ఏదో వాళ్ళకు ఆధార్ కార్డ్ కోసమో బ్యాక్ బుక్ కోసమో పెట్ట మన్నారట
అవునా ఓ
కావాలి అది ఎంతో కావాలనే సరికి
ఓహో అవునా అట్లయితే అట్లయితే మనది కూడా ఉం చెయ్ మరి అవును వేల్ళాలి మరి అట్లయితే ఒకసారి స్కూల్
వెళ్ళాలి మరి వెళ్లి చూస్తేనే తెలుస్తది
అవును సర్వ ఉంటాయి ఇస్తాం అని అంటే అప్పుడే అప్లికేషన్ అక్కడే అప్లికేషన్ ఇచ్చేసి వస్తే అయిపోతది మళ్ళ మళ్ళ మళ్ళ ఒక డే ఏదో ఒక డే చెప్తారు
అప్లికేషన్ ఇస్తే వాళ్ళు వెతికి ఒక రోజు రమ్మంటారు
బిజీ లో ఉంటారు ఇవ్వరు ఇవ్వరు అక్క ఎందుకు తరపు
ఇంకా వాళ్ళ కొంచెం మనీ కూడా ఇయ్యాలి వెతికినందుకు
అవునా ఇవాలి లేకపోతే వాళ్ళెందుకు మన కోసం రిస్క్ తీసుకు
ఆహా బయట ఉంటారు కదా అటెండరు వాళ్ళ అడుగుతారు పోనీ లే కష్టపడ్డ
అవునువును ఎంతో కొంత
ఇస్తే వాళ్ళు సంతోషపడతారు కదా
అవునవును
తీసుకచ్చ వచ్చ కాబట్టి నాకు తెలుసు దొరుకుతుందో లేదా చాలా మంది చేపోయినట పేజలన్ని చినిగి పోయినయి
ఆ
దొరుకుతలేవు అదృష్టంత ఎడ ఎంతో దొరికిందిట్లనే
మ్ ఎట్లయితే ఒకసారి పోయి
పెట్టి పెట్టి పేపర్లు కదా మొత్తం తుక్కతుకైతానయ్ పోతనాయి
మ్
ఇప్పుడు మన బుక్కులు ఏమన్నా ఎక్కడ సెలుపుల పెట్టి ఉంచుతే నాలుగు రోజులకు అవి పేపర్ ఎట్లా కడ కైపోతది కడక్ అయిపో అతుక్కపోయి
అవును అతికి పోతయి అవునవును
గట్లయి అవి ఎప్పుడో ఇగ ఎన్నో సంవత్సరాల రిజిస్టార్ తుక్కు తుక్కు అయిపోయినాయి ఇట్లనే ఇట్లనే వాళ్ళు చూసి రాసిచిండ్రు
రాసి ఇచ్చిళ్ళ ఒకే ఒకే నేను కూడా అంత మీ ఎవరు సెవెంతత్ క్లాస్ మెమో పెట్టింది అని అన్నా కదా ఐతే అది ఏదో ఆన్లైన్లోంచి ప్రింట్ తీసుకున్నట్టుంది దానమీద ఇటు సైడ్ కి అంటే హండ్రెడ్ మార్క్స్ పేపరు తెలుగు హండ్రెడ్ మార్క్స్ పేపరు ఇటు మార్క్స్ అన్నట్టు ఇట్లా వచ్చింది
మ్ హు
అట్లా ఉండే అన్నట్టు అట్లా ఉండేసరికి
ఇగ మేము అట్లానే ఉండే
ఆ పక్కన పక్కనేమో పెన్ తోటి రాసినట్
ఆ ఆ ఐడియా ఉంది నా కానీ నేను ఎక్కడ పడేసి న్నో నాకే తెలుస్తాలేదు
ఆాా ఆ
పెన్ను తో రాసి ఉండే వైట్ పేపర్ లాంటిది ఉండే సబ్జెక్ట్ పేర్లు ఉండే ఆ ఫస్ట్ సబ్జెక్ట్ పేర్లు తెలుగు ఇంగ్లీషు హిందీ ఇట్లా
అవును మ్యాస్
ఆ మనకు వచ్చిన మార్కులు ఇగ టోటల్ మార్కులు మా మక్కుడా ఉన్నది గుర్తున్నది గాని
మ్ అవున ఏ ఏ దేనితోటైనా సరే అక్కడ టెన్త్ ఇం ారు డిగ్రీ ఏమన్నా మనం ఇగ డిప్లొమా చేస్తే డిప్లొమాకిి సంబంధించినవి బిఎడ్ పిజి అవి అట్లా స్టడీ ఉంటది కా
అదే మరి హైయర్ క్యాలిఫికేషన్ అడుగుతారు గానీ దీన్ని ఎవ్వరు అడుగుతరు అసలు లెక్కనే లేదయిన్
ఆ అంటే ఇది ఒక టెన్ ఇయర్స్ బక్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఉండే కావచ్చు సెవెంత్ త్ క్లాస్ క్వాలిఫికేషన్ అని ప్రజెంట్ ప్రజెంట్ అసలు దేనికి లేదు ఎందు కో దినికే అడిగిర్రు సెవెంత్
దానికి కూడా లేదురా సెవెంత్ లేదు దీనికి కూడా
ఆ
ఆ ఎందుకంటే బాగా ఏజ్డ్ వాళ్ళు ఎవరైనా చేస్తారు కదా
అవునవును వాళ్ళ కోసం ఇది కూడా ఓన్లీ వాన్ ఇయరే కదాక ఓన్లీ
ఆ ఎయిట్ మంత్సే ఎందుకంటే వా ఎంతో చదువుకొని ఉండరు కదా వాళ్ళకు ఒక అవకాశం ఇద్దామని
నట్టే అ
ఆ క్వాలిఫికేషన్ పెట్టినట్టున్నది గాని లేకుంటే ఆ అసలు ఒక వింత పాల్పుకి దేనికి పనికొస్తలే ఇప్పుడు ఇంటరు చేస్తేనే పనికొత్తలేదు ఇంటర్ ఎవరు దేకుతలేదయ్
అవునవును అక్క ఇంటర్ గాదు కదా డిగ్రీ చేసినానంటే ఆ డిగ్ గ్రీనా అంతే అంటున్నారు బిఎడి పిజీ ఏం చేయలేదా అని అంటున్నారు
ఇంటర్ లెక్క కెప్తల్లేదేమో ఇవి ఎంత వస్తదిగ అది ఆ వరకూ ఎందు కంటే బాగా చదువుకున్న వాళ్ళు చెయ్యారు కదా
అవునక్క అవును
అందుకనే సెవెత్ వెడితే ఓల్డేజ్
వచ్చి అప్లై చేసుకుంటారు అన్న
ఆ ఉండే వాళ్ళు మిడిల్ ఏజ్ వాళ్ళు ఏదో చేతగాన్ ళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు అప్లై చేసుకుంటే
అవ్
ఏదో బతుకుతరు కదా అన్నట్టు ఆ ఉద్దేశంతోటి ఇచ్చినట్టు ఉన్నది పర్మనెంట్ జాబ్ అయితే చిన్న క్వాలిఫికేషన్ తోటి ఎందుకు ఇత్తడు
ఇవ్వరు అక్క ఇవ్వరు
కదా తాత్కాలికం కాబట్టి తకు కేషన్ని ఇచ్చిది
కానీ అదైనా సరే టెన్ మంత్స్కైన సరిపోవు ఇంత ఒక్క పోస్ట్ కి తమ్ మీద ఎంత అక్క వన్ ఎయిటిన్ కదే ఎయిటీన్ అప్లికేషన్స్ పోయినయ్
ఎయిటీన్ పోయినయ
అప్లికేషన్స్ ఏమో టీచర్కి ఫోర్ అనుకుంటా ఫోర్ నాతో కలిపి ఫోర్ అప్లికేషన్స్ ఏమో అయమ్మా పోస్ట్ కి
ఆహా ఈ ఫోర్లో మనం వాళ్ళ నించి ఎవరనా జేసిండా నువ్వేనా
నేనే ఉన్న అక్క
మ్ అయితే వాళ్ళు ముగ్గురు అగినీయంట మనం వాళ్ళని అయితే నీకే వస్తది వేరే వార్డ్ నుంచి తీసిన వాళ్ళు పక్కకి పెడతారు
వార్డ్ నెంబర్ వన్ నుంచి ఉంది ఆ మీ క్లా ఆ మేము సెవెంత్ క్లాస్ మేము పెట్టింది
అ వన్ పక్కకె పోతది వార్డ్ నెంబర్ వన్ అంటే దాని లెక్కకు దీస్
అ తీసుకోరు సెవెంత్ మేము పెట్టింది నా మా వార్డ్ నెంబర్ టూ సెవెంత్ మెమో లేదు టెన్త్ మెమో ఉంది
మ్ ఇప్పుడు ఆమెకు సెవెన్ కాదు ఇప్పుడు ఆమెకు సెవెంత్ ఉంది టెన్త్ లేదు
టెన్త్ ఉంది టెన్త్ కూడా టెన్త్ గూడ ఉంది కాని టెన్త్ లో మెరిట్ చూస్తే ఫార్టీ ఫోర్ పర్సంటేజే
ఆహా
సరే ఇవ్
పోతది అయినా వా వా నెంబర్ వన్ దీసుకోరు మ్
ఓ గాలిమ మ్ ఏయ్ ఇక్కడ స్కూల్ ఒచ్చేసి నేను హెల్ప్ చెయ్యాను అను కున్న కనీ ఏదో ఒక అప్లికేషన్ పెడితే ఏమవుతుంది అన్నట్టు ఒక అప్లికేషన్ పెట్టిన పెడితే పెడితే వేసుకున్నారు ఇంటర్బేసిక్ తోటె ఇచ్చిన